హలో అండి
వినిపిస్తున్నాదండి హలో ఏం చేస్తున్నారండి
హలో అండి వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది ఏం చేస్తున్నరని అడుగుతున్నా
ఏం లేదండి మీరేం చేస్తున్నారు
ఏం లేదండి మీకు పండుగలలో ఏ పండుగ అంటే ఇష్టమండి
నాకు దసరా పండుగ అన్నా సంక్రాంతి అన్నా ఆ వినాయకచవితి అన్న శ్రీరామనవమి అన్న ఇలాంటి పండుగలన్ని ఇష్టమండి
హు
ఆ పండుగలలో మీకు నచ్చే మాకు అన్ని రకాల పండుగలు ఇష్టం కానీ అందులో బాగ నచ్చేది ఆ ఉగాది పండగ సంక్రాతి పండగ దసరా పండగ మీరి సంక్రాంతి పండుగప్పుడు దసరా పండుగప్పుడు ఏం చేస్తరండి
సంక్రాంతి పండుగప్పుడు పొద్దున్నే ఉదయన్నే ఉదయమే లేచి ఓ మూడు మూడు ఉంటాయి కదండి మూడు రోజుల పండుగ కాబట్టి ఒక రోజు భోగి పండగ భోగి రోజు పొద్దున్నే లేసి మంటలు ఇట్ల పాత వస్తువుల్ని ఆ ఆ మంటలో వేసి అట్లా పొద్దున్నే తల స్నానం ఇట్ల తలా అంటుకొని ఆ దాని చుట్టూ కూర్చుంటాం అండి తర్వాత పొద్దున్నే ముగ్గులు వేసుకుంటాం ఆ భోగ్ పిల్లలకి భోగి పండ్లు ఇలాంటివి పోస్తాం మళ్ళీ ఇంకొక రోజు సంక్రాంతి రోజు పండుగ ఎంటితి సాకినాలు గ్యారెలు ఇవన్నీ ముందుగాల్నే అప్పాలు ఇట్ల అన్ని రెడీ చేసి పెట్టుకుంటాం పిండి వంటలు మళ్ళీ సంక్రాంతి రోజు కూడ సేమ్ పొద్దున్నే ఉదయమే లేసి దేవునికి పూజ చేసుకొని ఆ ముగ్గులు ఇవన్నీ పెట్టుకొని కొత్త వంటకాలు ఇట్ల చేసుకొని తింటామండి మీరు మీరు ఎలా జరుపుకుంటారు మీ సంక్రాంతి పండుగను
మేము బోగి పండు రోజు ఏం లేదుగాని సంక్రాంతి రోజు కనుమ రోజు ఇంటి ముందుకు ముగ్గులే కైట్ లు వేయాలి పతంగులు వేసుకని నార్మల్గా ఆ పతంగులు ఎగరేసుకొని పాతంగ్ పోటీలోకి వెళ్తమండి మీరు దసరా పండుగకు ఎక్కడ ఉంటారండి మీరు అంటే నానమ్మ వాళ్ళు ఇంట్ ఉంటారు అక్కడ
నేను నార్మల్గ పండుగ లప్పుడు మనం మన తాతయ వాళ్ళ ఇంటికి ఇట్లా వెళ్తాం కదా అండి ఎవరింటికి వాళ్ళు వెళ్తా కదా అంటే తాతవాళ్ళ దగ్గర ఉన్న అమ్మమ్మ ఇంటికి ఇట్లా వెళ్తారు కదా మేము మా అమ్మమ్మ ఇంటికి వెళ్తాం
అంటే మీరు ఉండేది తెలంగాణలో కదాఅండి తెలంగాణలో అతిపెద్ద పండుగ అంటే బతుకమ్మ పండుగ అది మీరు సెలబ్రేట్ చేసుకుంటారు
దసరా పండుగని నార్మల్గా దసరా పండుగప్పుడు ఆ అందరు ఒక పది రోజుల నుంచి చిన్న బతుకమ్మ అనేది స్టార్ట్ అయితాయి కదండి సో అప్పుడు ఏం చేస్తామంటే చిన్న చిన్న రోజు బతుకమ్మని పేరుస్తాం పేరు మిక్సి పూనమ్ తోని అన్ని రకాల పూలతో పెర్చుకొని రోజు డాన్సు లు ఇట్లా నేర్చుకుంటాం పెద్ద వా తమ కోసం నేర్చుకొని ఆ బతుకమ్మని సాయంత్రం పూట బతుకమ్మని ఆరతి ఇట్లా అన్ని ముట్టించుకొని దేవుని దగ్గర పూజలు చేసుకొని వెళ్ళి దేవుని దగ్గర బతుకమ్మ ని ఆడతాం అసలైన పదవ బతుకమ్మలు అమ్మవారిని కూడా పెడతాం అప్పుడు అమ్మవారి దగ్గర కూడా ద దర్శనం చేసుకుంటాం ఇంకొకటి అమ్మవారి దగ్గర పాటలు పాడతాం ఇంకొకటి ఏంటంటే దసరా పెద్ద పండగా అప్పుడేమో పెద్ద బతుకమ్మని పేర్చి అందరం కలిసి సద్దుము ఆ ముద్దలు సత్తి ముద్దలు ఇలాంటివి ము లడ్లు ఇలాంటి తీసుకు పెరుగు అన్నం ఇలాంటివి తీసుకెళ్తారు అప్పుడు పెద్ద బతుకమ్మ అప్పుడు ఆ డ్యాన్సులు కానీ పాటలు గాని ఇట్లా పాడకుండా సంబరంగా అందరం ఊరంతా ఒక దగ్గర చేరి ఆడుతూ పాడుతూ ఉంటాం ఆ తర్వాత నీళ్ళల్లో బతుకమ్మని పంపి సాగనంపి తెల్లర్ రి ఆ అది సోరకాయని కట్ చేస్తారు ద చేస్తారు సోరకాయని కట్ చేసి మేకని కొస్త మేకని బలి ఇస్తారు ఆ రోజు తాగడం తినడం అట్లా ఎంజాయ్మెంట్ ఉంటాది
ఇంటికానే జరుపుకుంటారా ఇంటికి ఎళ్ళే ముందు స్కూల్స్ లలో కాలేజేస్ లలో జరుపుతారు కదా అట్లా మీరు మీ ఫ్రెండ్స్ తొటి జరుపు జరుపుకుంటారండి మీరు
ఆ అవునండి మాకు హాలిడేస్ ఇచ్చే ముందు ఆ కాలేజ్ లో ఇట్లా పెద్ద బ బతుకమ్మ సెలబ్రేషన్స్ అంటూ ఉంటాయి అప్పుడు పట్టు లంగాలు ఇలాంటివి వేసుకొని వెళ్ళ్ లి వీళ్ళాను విడిచి ఆడుతూ పాడుతూ ఉంటాం మీరండి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు దసరాని
మీము దసరా అంటే దసరా తో ఫస్ట్ తోమ్మిది రోజులు ఏం చేయలేము కానీ లాస్ట్ రోజు ముందు లాస్ట్ రోజు ఒక రోజు ఉంటాది కదండి దాని పొద్దున ఎళ్ళి పూలు వాటిని తీసుకొస్తాం నానమ్మ వాళ్ళు లేస్తారు చెల్లెకి ఇస్తాం చెల్లె తీసుకొని వెళ్ళి అక్క చెల్లెలగా అక్క వాళ్ళు ఉంటారు కాబట్టి అక్క వాళ్ళతోటి ఆడుకొని ఆ చెరువుదాకా మళ్ళా నీళ్ళు పోస్తాం చెరువులో వేసేసాకా వచ్చేస్తాం వచ్చినాక దాని తెల్లారికుండా దాని తెల్లారే దసరాకు అందరం కలిసి వెళ్తాం అన్న చెల్లెలు అందరు అందరం కలిసి ఒక ఇరవై మంది దాకా ఉంటాం అందరం కలిసి అడికి వెళ్ళి చూసి వత్తాం జమ్ ఆకు తీసుకొని వస్తాం వచ్చినాక కూడా అందరం కలిసి ఒక దాన్నె వండుకొని తిని ఆ పెద్దవాళ్ళంటే మందు తాగుతారు అండి చిన్నవాళ్ళు ఏం తాగాలో అది తాగి మాట్లాడుకొని ఉండి సమయం కేటాయించుకొని ఎవరిండ్లలోలో వాళ్ళు వెళ్తామండి
మీకు ఇష్టమైన పండుగ ఏది అండి
నాకు ఇష్టమైన పండుగ అంటే అందరం కలుస్తాం కాబట్టి దసరా అనేది ఇష్టం ఆ బంధుమిత్రులతో మిత్రులతో జరుపుకునేది హోలీ అండి అది రంగరంగుల పండుగ కాబట్టి మా కళాశాల దగ్గర మేము ఉండే రూమ్ లోనే మా ఫ్రెండ్స్ తోటి చుట్టుపక్కల అందరం ముక్కానే ఉంటాం కాబట్టి ఫ్రెండ్స్ అందరం అందరితో కలిసి పొద్దుందాకా ఆడుకుంటామండి
ఉ
మీరు పండుగలలో చేసుకునే పద అంటే వంటకాలు ఏమన్నా ఉంటాయా అండి పండుగలు అప్పుడు చూసుకునే వంటకాలు ఉంటాయి కదా అట్లాంటి వంటకాలు ఏమన్నా చేసుకుంటారా మీరు
అవునండి దసరాకి దసరా ముందుగాని సంక్రాంతి ముందు ముందుగాని ఆ పన్ పిండి వంటలు లాంటి ఇట్లా చేసుకుంటాం ఎందుకంటే మా పెద్ద పెద్ద కుటుంబం కాబట్టి పిన్ని వాళ్ళు ఇట్లా ఉంటారు కాబట్టి పిన్ని వాళ్ళు మామయ్యలు వీళ్ళంతా ఉం టారు సో అందరికి కి ఆము కిది అపలో పిండి వంటలు ఇవన్నీ చేసుకొని మళ్ళీ తీసుకెళ్తాం ప్రతి పండుగ పెద్ద పెద్ద పండుగల అప్పుడు అప్పాలనేవి ఖచ్చితంగా చేస్తారు లైక్ గ్యారప్పలు కగానీ సకినాలు, అరిసెలు, లడ్లు ఇలాంటివి ఆ చాలా పిండి వంటలు చేసి పెడతారు అమ్మమ్మ వాళ్ళు ఇ నార్మల్గా దసరా రోజు అంటే నాన్ వెజ్ ఇలా సాకారం మౌంస కారం ఉంటదండి సాకారం తక్కువ మాంసాహారం ఎక్కువ తీసుకుంటారు కాబట్టి మేక ఆ కోడి ఇలాంటి వంటకాలు చేస్తారు బిర్యానీ ఇలా
అంటే మీరు పండగలకు ముందు ఏమన్నా షాపింగ్ చేసి ఏమన్ననా డ్రెస్సులు తీసుకుంటురా అండి
ఆ అవునండి తీసుకుంటాం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అందరం కలిసి ఒక పది రోజుల ముందే ఎప్పుడైనా ఒక ఐదు ఆరు రోజు పది రోజుల ముందే వస్తారు వచ్చి అన్నీ డ్రెస్ లు కానీ ఇట్లా ప పెద్ద పండగల ఎట్లా అంటే తెలంగాణలో దసరా సంక్రాంతి ఇవే వస్తాయి కాబట్టి ఎక్కువ అన్నిటికీ పండుగలకి అమ్మమ్మ వాళ్ళ మన బట్టలు పెడతారు లేద అంటే మేము అమ్మమ్మ వాళ్ళకి గానీ పిన్ని వాళ్ళకి గాని ఇట్లా పెడతాం సో అట్లా తీసుకుంట పండుగలకి ప్రతి పండుగాకి మీరండి మీరు తీసుకుంటారా పండుగలకి డ్రెస్సులు ఇట్లా
మేము తీసుకుంటామ అండి అంటే కొన్ని కొన్నిటివి మాత్రమే తీసుకుంటాం అన్నిటికి కాదు ఏవో కొన్నిటి మాత్రమే వేసుకుంటామండి మేము
ఉ మీ ఇంట్లో దసరా పండుగ కాని ఇట్లా ఎలా జరుపుతారండి
దసరా పండుగను అందరు బాబాయ్ వాళ్ళు పిన్నివాళ్ళు చేల్లెవాళ్ళు అందరు వస్తారు అందరం అదే ఒక్క రోజు మాత్రమే కలిసి ఉంటాం కాబట్టి అందరం ఒక్కన్నే కూర్చుని వంటకాలు చేసుకున్నాంక ఆ పూరి ఆ చికెన్ అది అండుకున్నాక అందరం కలిసి ఒకన్నే కూర్చొని ఆ కళ్ళు లేపోతే వాళ్ళు పెద్దవాళ్ళు తాగే మందు బాబాయ్ వాళ్లంటే మందు తాగుతారు మా చిన్నబాబయ్ ఉన్ను కళ్ తాగుతం మా పిన్ని వాళ్ళకు థమ్ప్స్ స్ప్రైట్స్ అనేటివి తీస్త డ్రింక్స్ తీసుకొచ్చిస్ త్తము ఆ రోజు మొత్తం మళ్ళనే అయిపోతది వీళ్ళతోటైపోయినంక కూడా మేమ్ మా అక్క అన్న చిళ్ళే అన్న చెల్లెలు అక్క వాళ్ళందరూ ఉంటారు కాబట్టి అందరం కలిసి ఒక్కకాడ కు మళ్ళా కలిసి దాన్ తేళ్ల్ళారి అందరం కలిసి ఒకరి ఇంట్లోనే వండుకొని తిని ఆ రోజు కూడా దసరా రోజు ఎట్లా చేసుకున్నామో ఆ రోజు కూడా కానీ అక్క అన్న వాళ్ళతో అక్క వాళ్ళతోటి ఉంటాం కాబట్టి మా అంటే పిల్లలు ఎట్లా ఉంటారు పిల్లలతోటి లా పిల్లలు ఎలా చేసుకుంటారో అలా మేం చేసుకుంటాంమండి నార్మల్గా అంతే ఇగ
మరి ఆ వినాయక చవితి ఇలా ఎలా చేసుకుంటారు అబ్బాయిలకి వినాయక చవితి అం టే ఒక పెద్ద
వినాయక చవితప్పుడు మేము ఈ పోయిన వినయక చవితి ఏం చేశామంటే కాలేజీ లో మా మా డిపార్ట్మెంట్ ఉంటాది కదా మా డిపార్ట్మెంట్ తరుపున వేలంపాటపాడాము దగ్గరి దాక వచ్చినట్టే వచ్చింది కాని మా హెచ్ ఓడి గురుగారు తీస్ కుంటారని చెప్పనుడు తోేటే మా గురువుగారికి వదిలేసాము అది అంతే ఈసారి తీసుకుందాంమ న్న తాట్ లో ఉన్నామండి నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి తీసుకుందామనే తాట్లో ఉన్నామండి ఆ రోజు తీసుకుందాం అన్న తాట్లో ఉన్నాం ఇక్కడ కాపోనా ఇంటికన్నన్నా తీస్ కొని ఇంటికి తీసుకెళ్ళాలని చెప్పి చూస్తున్నాం
అవునా అండి అంటే వినాయక చవితి అప్పుడు డ్యాన్సులు చేస్తారు
అది మేము ఇక్కడ ఏం చెయ్యం వేలంపట వరకే ఉం డ్యాన్సులు అవి ఇవ్వన్నీ చెల్లెవాళ్ళు చేసుకుంటారు అంతా ఉండలేమండి మేము ఆడ
ఓకే అండి ఇంకా దీవళి ఇట్ల ఎలా చేసుకుంటారండి
ఆ రోజు పూజలు అవిఇవి అవుతాయి పూజలతోటి అంతేంముండదు పూజలు పక్క పూజ అవ్వుడుతోటే తింటాం అయిపోతది
సరే అండి
సరే అండి బాయ్
మ్ ఉంటానండి